వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుస్తంది మేడం వినిపిస్తుందా మీకు
బాగున్నారా వినిపిస్త
ఆా బాగుందండి బా ఆ బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ భోజనం అయిపోయిందా హలో ఆ తిన్నామండి తిన్నామండి
ఏమండరు
అన్నము అన్నము టమాట పప్పు ఆ వంకాయ కూర
ఆ అవునా నేను ఈ రోజ పుదీన పచ్చడి చేసినాండి
వట్టి పూదిన పచ్చాడా అండి
అవును
ఉ ఇంకా
అప్పుడే స్కూల్స్ స్టార్ట్ తగా ఈ రోజు నుంచి
అవునండి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి మాకు ఇంకా వేరే వర్క్ స్టార్ట్ అయింది మా ఆఫీసులా చేసాం పిల్లలు మరి
ఆ టూకు వచ్చారంండి
మాకా అండి మాకు మాకు స్కూల్ దగ్గరే కాబట్టి ట్వెల్వ్ థర్టీ లాస్ట్ కదా అండి
ఆహా ట్టువెల్వ్ థర్టీ నా
టువల్ థర్టీ అంటే వన్ ఓ క్లాక్ అయిత అండి ఆ భోజనాలు పెట్టి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి పంపియడం
హ్మ్మ్ కొంచెం టైమ్ పడుతు అై
టైం పడుతుంది మీకు కొదే టైం పడుతుంది బస్సు కదా పిల్లలకి
మాకు ఈ స్కూలే వన్ థర్టీ దాకా ఉంటది
ఎందుకు
వీళ్ళ కొంచెం లాస్ట్ వన్ వన్ అవర్ అట్లా గేమ్స్ అదిది ఆడిపిస్తారు అ
అవునా గీ ఎండలకు గేమ్స్ ఏమండి
టై ఇల్ స్కూల్ మొత్తం ఆ పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి మంచి ఇంత ఎండే అనిపిించదు చల్లానే ఉంటా అంటది
అవునా
ఇంకా ఆ టైమ్ లో ఇంటకి పోయినంక ఎండలో తిరుగుతారు పిల్లలు ఇక్కడే అని కొద్సేపు ఆడిపిచ్చి
హ్మ్మ్
ఇంకా బస్సు ల ఎక్కించి పంపిస్తారు ఇక
అవునా
ఇంకా అక్కడ ఆడడం వల్ల వీళ్ళ ఎండలు కూడా తిరగాలి ఆడాలనే ఆలోచన రాదు కదా
అవునవును
తీసుకునే ఓప్కొస్తారు
అవును ఎల్లుండేనా ఉగాది
టీవయ మాటలా చేస్తా
నైన్టీన్ అండి ఉగాది
ఎయిటీన్ కదా
ఈ యిటీనా ఎల్లుండేనా
అవును అనుకుంటా ననగ
నైన్టీన్
చూర్లే క ఆాలండ జూస్తా ఉండండి ఒక నిమిషం అంటే కొన్ని క్యాలండర్ లో నై న్టీన్ పడ్డది ఏమో మే బి
ఆ అయ్యో నైన్టీన్ అంటున్నారు మరి మాకు ఇంకే సంగతులు వచ్చినయి సామాన్లు అని తెచ్చుకున్నారా మరి ఉగాదికి సంబంధించిన
ఏడా బయటికే వెళ్ళ లేదు అస్సలు ఆ ఎండకి ఏమి వెళ్తాం అసలు
అవును అవును అసలు ఏన్న ఫంక్షన్లు ఉన్నాయండి పోదామంటే భయం అయితుంది తెలుసు
మ నిన్న నేను వె లే అ చెప్పన్నద కలావుబస్ న
అవునా అది సా మళ్ళీ నైట్ పూట వేడి చేసి మసు ప్రాబ్లం అయితుంది
బాబా బాగా ఇబ్బంది
అవునా
నైన్టీన్త్ ఉంది అండి నైన్టీన్త్ ఉంది
నైన్టీన్త్ కద
బా
అంటే ఏందు తితుల ప్రకారము మాకు నైన్టీన్త్ అన్నారు అయితే మరి మీరు ఎయిటీన్త్ అన్నారు ఎట్లా అని ఆ స్
వును నైన్టీన్ అంతే ఉంది నేను ఎయిటీన్త్ అనుకుంటాను
ఎయిటీన్త్ కాదండి ఎంతో తితుల ప్రకారం నైన్టీన్త్ వస్తుంది
అయితే కొన్ని గ్యలేందర్నే ఎయిటీన్తనే ఉంది. ఏయిటీంత్
ఆ కొన్నిట్లూంది కానీ నైన్టీన్త్ అం టా
నైన్టీన్త
ఇంకాండి ఇది కంగానే వ రెండ్రోలకు మళ్ళీ అదోస్తుంది.
అది ఎట్లనా వన్ వీకే ఉంటది కాదండ్
స్కండి ఉగాదైన నైన్ డేస్కే అది
కా
వారం ఆ హే లేదు వారం రోజుల అండి. నైన్ డేస్ రోజు వస్తదిగా అది
ఉమ్మ్
ఉహ్
అక్కడ చేస్తారా జాతరాగిన
ఆ చేస్తారండి. పెద్ పెద్ద ఎత్తున రాములవార్ టెంపుల్ ఉంది రామ్లవారి కళ్యాణం. తర్వాత ఈ ఇప్పుడు మాలలేసుకుంటురు గదండి. ఆంజనేయా స్వామీ మాళలు వాళ్లే గుడి మొత్తం పబ్లిక్ నిండిపోతారు
అవును
మనద్ ట్ ఇగ భోయనాలకే దా దాదాపు ఐదారు వ ఐదారు వేల మంది భోజనానికోస్తారు.
మ్మ అంతా ఫ్రీనే మళ్ళీ
ఆ అంతా ఫ్రీనేగా
ప్రసాదంలా బెడతారా లేపోతే అన్నం, కర్రీలా బెడతారా భోజనం
వంకాయలుగడ్డ, సాంబార్ ఏస్తారు పెరుగు. మళ్ళీ అ ఇప్పుడు వీళ్ళకి కూడా వేరే అండి. అవును మళ్ళీ వీళ్ళక్ కూడా ఏంటే ఒక దిక్కేమో ఇప్పుడు మామూలు జనాలగ్ పెడతారు. వన్ సైడ్ ఏమో మో ఈ ఆంజనేయ స్వామి మాలలు ఉంటారు గదా దీక్ష ఈ దీక్ష వాళ్ళకు ఉంటది
వాళ్ళకు వేరే మళ్ళీ
ఆ అంటే అంత వంట ఒకటే కాకపోతే భోజనాలు అందులో కలిపి పెట్టరన్నట్లుగా దీక్ష వాళ్ళు ఇట్ల కూర్చొని నియమము నిష్ట కొద్ది దిన్ టారు గదా
అవున
అ
నాకైతే ఏం లేదు కళ్యాణ్ నం జేస్ ఇస్తారు అంతే ప్రసాదం అంటే కొంచెం ప్రసాదం బెడు తారు అంతే భోజనాలు
అంతేనా
హ
ఆ
ఇప్పడి వరకు అయితే పెట్టలేదు ఎక్కడ ఇంకా మాది విలేజ్ కాబట్ అంటే ఒక జస్ట్ పులిహోర ప్రసాదం బెట్టెది
ఉ ఇంట్లో జేసుకుంటార మరి
ఆ ఇంట్లో మనం మామలుగా ఉండేది పప్పులు అవి ఇవి ఉంటాయి కానీ ఒకవేళ మనం టెంపుల్ కెళ్ళి ఆ పూజ అయిపోయే అంతవరకు ఉండి చేస్తే మాత్తనం పులిహోర ఒకటే మం నాదైనా కొబ్బరికాయ కొడతాం గదా
ఆ
ఆ కొబ్బరికియాల నే ఫిలబ్ జేసి ఇస్తారు అంతె మ్ ఇంక మనం మామూలుగా టెంపుల్ కేళ్తాం చరా అట్లానే
ఆ అట్లాలేదు మా దగ్గర ఎన్ని ఇప్పుడు చుట్టుపక్క మాది పెద్దది చుట్టుపక్కల ఎంత మంది చుట్ చుట్టుపక్కల ఊర్లోళ్ళు ఎంత మంది వచ్చినా భోజనానికి ఎన్ని బియ్యం ఉడుకుతాయంటే పది బస్తాలు ఉడు కుతాయో ఎక్కువ అన్ని ఉడుకుతాయో ఇంక
ఓ ఎక్కువనే వస్తాయి నా అంటే ఇది అంతా ఎవరు ఏసుకుంటారు
ఆ మా టెంపుల్ వాళ్ళు టెంపుల్ వాళ్ళు పెడతారు టెంపుల్ వాళ్ళు పెడతారు ఇంకా ఇప్పుడు మనం పోయినకాడ చందాలు రాస్తాం కదా అండి దేవుడి పేరు మీద
అవునవును
ఇప్పుడు ఉన్న బడ్జెట్ అంతా టెంపుల్ వాళ్ళు పెడతారు మళ్ళీ ఈ రోజు కొత్తగలి కద మనం టెంపుల్ కి అన్నీ స్వామి పేరు మీద ఎంతో మీకు తోచినంత నూట ఒకటో రెండు వందలోకటో యాభై ఒకటో ఇరవై ఒకటో రాత్ ఇస్తరు కదా మళ్ళీ అదంతా తీసుకొచ్చి మళ్ళీ అదంతా తీసుకొచ్చి బ్యాంక్ లో వేస్తారు అన్నట్
ఓకే ఆహా మళ్ళ వా అదే వా తోటే మల్ల కర్ చ్ పెడతారు అంతేనా హ
మళ్ళీ అది ఆ వాడితోే ఖర్చు మళ్ళా ఆలయంలో నల్లలాకి కాని కరెంట్ గానీ ఏ రివ్ పేరున్న గూడ మాటయ్యే తీస్ పెడ్తాదిగా
ఎవ్వరు నా ఎవ్వరి మీద డిపెండ్ గాకు
ఆ లేదు లేదు
ఉమ్ బానే ఉంది చేసేటోలుగూడ బానే చేస్తున్నారు మిక్కలి
సరే అసలు కాళ్ళు పెట్టడానికి సందు ఉండదు ఇక మనిషికి మనిషి కనపడడిగా ఎత్తుకుందామన్న దొరకదిగా
ఉమ్
జనాలు ఉంటరిగా
ఎన్ని గంటల వరకు కళ్యాణం అయితే మామూలుగా పన్నెండు వరకు క్లోజ్ అయితది కదా ట్వెల్వ్ తర్టీ ఇక చేసి తిని వచ్చేసరికి మీరు త్రీ టూ కాదు
మ్
ఉమ్ సెట్ అయినట్టే అనిపిస్తది
అదేగదా
రిలేటివ్స్ వోస్తార మరి మీ ఇంటి కి ఇట్లా చేస్తారంటే
ఏదండి
రిలేటివ్స్ వస్తర మీ వరక
ఆ మా వస్తు ఒక్కొక్కసారి వస్ సారండి ఎప్పటికి రావలని ఏంలేదు
అంటే వాళ్ళ దగ్గర కూడ టెంపుల్స్ ఉ ఉంటాయ్ గదా
అవును అవును వాళ్ళు దగ్గర ఉంటయి ఈసారి పాప రమ్మన్న కూడ వాళ్ళు రామ్మమ్మ మేమువంటె చేసుకుంటాం అన్నది
పిల్లల ఎ
ఇద్దరు ఇద్దరు పాపలే ఇద్దరు పాపలే ఒక ఆ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్
ఆఆ
ఉమ్
హమ్
అట్లా ఇక చిన్న వాళ్ళు ఎండకు రమ్మ అంటే రానన్నారు ఈ శ్రీరామనమినక వస్తామమ్మ అన్నారు ఎండకు రా అంటే చెవులు కుట్టిస్తారంట పాప వాళ్ళకి ఇద్దరికి
మీరేమన్నా ఇయ్యాలా మళ్ళీ
ఆ పావుతులం బంగారం పెట్టాలి బట్టలు యాభై వేలు అవుతున్నాయి
వామ్మో ఇప్పుడు అదిన్నాళన్న కష్టం
అదేగాదిగా
ఇపుడు వేరే
హ్మ్
పావులేతాయిన కష్టమే
ఆ
కష్టమే కదా మరి
కష్టమే కష్టమే కానీ ఇక ఇ మొన్ననే ఖర్చులో పడి ఉన్నాం కదరా ఇంట్ల ఇంట్ల మా ఇంట్లో
అదే అదే
మన్న ఖర్చులు వాడుందా ఉంటే ఇప్పుడు ఇది ఒకటిగా
వీళ్ళు కొద్ది రోజులు ఆయన అయిపో
ఆగిపోతే వీళ్ళకి చిన్న పాపకి జూలైలో అయిపోతుది ఫోర్ పడితే త్రీ వెళ్ళి
అయిపోతానంగా ఉమ్
పెద్ద పాపకి కేమో సెప్టెంబర్ లో ఏ వేళకి ఆమెకు ఫోర్ ఎల్లీ ఫైవ్ ఎల్లీ సిక్స్ మక్సు పడితే అట్లా కుట్టటిరాదు కదా
అవునవును మన దగ్గట్టివి కూడా సమస్యలున్నీ ఒకదాని మీద ఒకటి పెడతనే ఉంటాయి తై
అవు కాదా
ఆ బ నాక్
హ్మ్ హ్మ్
పాప పెద్ద పాప ఎప్పుడు ఫోర్ ఇయర్స్ పెద్ద పాప
హ్మ్
హ్మ్ టూ ఇయర్స్ చిన్న పాప ఉన్నప్పుడు చనిపోయిండు
హ్మ్
ఇంకా నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అయినాయి
అవునవును
అ
తిన్నారా మరి
ఆ తిన్నాం తిన్నారా మీరు
తిన్నాము తిన్నాము ఆఫీసు లో వర్క్ ఉండే ఆ వర్క్ చేసుకొని వచ్చేసరికి ఇంత లేట్ అయింది
వేరే కాలు వస్తుందండి మళ్ళా చేస్తా
కాని హ్మ్
ఓ